ఏం చేస్తున్నారు ఏం చేస్. చెప్తున్నారండి. అవునా స్పెషల్ ఏంటి. ఉమ్. అయ్యో అయ్యో. ఆహ్ పచ్చడ్లు లేదు ఎమ్ చికెన్ మటన్ అనే సంథింగ్ ఉంటాయి కదా. ఇవాళ సోమవారం ఏమి కాదు కదా.
కన్లూ వండుకునేంత లేదు.
అవునా.
అవునండి
అక్కడ వానం ఆ
మీరేం చేస్తున్నారు
ఏం లేండి కాళీగన్న అక్కడ వాన పడుతుందా
లేవండి వర్షం ఏమి లేదుదా అటు సైడ్ ఉందా
ఆ చాలా ఉంది వాన ఇక్కడ ఇకాడ ఆ ఇది ఎండకాలం వానకాలం తెలవడం లేదు
అయ్యయ్యో అసలు ను ఎటుగాని కాలంలో వర్షం పడుతుందిందండి
అ
ఎటుగాని కాలం
అవునవును ఈ ఎండాకాలంలో వానకాలం తెలుసు ఎకాలం అంట గుర్తుచ్చ వ ఎండ కాలం మీ అమ్మమ్మ వాళ్ళు ఇంటికెళ్తారా
ఆ చిన్నప్పుడు అప్పుడెప్పుడో వెళ్తుంది మీ
అవునా
అవునండి ఇప్పుడు నానే ఇష్టాం ఇప్పుడు స్కూల్ స్కూల్ క వెళ్ళే టై లోనైతే ఎండాకాలం హాలిడేస్ రానైనే వెళ్లేది
అంటే పెద్ద ఇప్పుడు అదే అదే పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి తే మీరు కొంచెం కొంచెం గట్టి గట్టి మాట్లాడతారా వాయిస్ విన్నపడుతలేరు
ఇంకా గట్టిగా మాట్లాడాలా
అంటే కొంచెం సౌండ్ వస్తలేద అన్నట్టు నాకు చిన్న వినపడటం లేదు వినిపిస్తుంది
ఓకే చిన్నప్పుడు అంటే తెదాన్నియి కదా కాలేజ్ క వెళ్తాం కాబట్టి వెళ్ళలేదు
అవునా మీ అమ్మమ్మ ళ్ళ ఏమేమి తప్పాయి అంటే సమ్మర్ లో ఐటెమ్స్ ఉంటాయి అవి ఇవి
ఐటమ్స్ అంటే ఏమిన్నాయండి ఇంకా ముంజకాయలు మామిడికాయలు అవి అవి ఎక్కువ తింటాం
ఆ
ఇంకా కర్పూచ కూడా కర్పూచా కూడా సైడ్ ఎక్కువ పండిస్తారు కాబట్టి అవి కూడా తింటడి
ఆ
ఇంకా దాని తర్వాత మంచిగా ఇగ చెట్ల కింద పడుకొని మంచ్ వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఉండేటట్లు
ఉం మార్గాలతోని పచ్చళ్లు పెట్టడు
ఆ అవునవును అస్ కొత్తసమ్మన అయితే విచ్చలవిడిగా ఆడుతున్నా
ఆ రోడ్ల మీననే పోతంట్రు చెట్ ల్లు పోయటలకు బాటి ఇవ్వకుండా ఆ వర్స్ అష్టచమ్మ అంటే ఇక మీకు ప్రాణం అది పక్ కోడు పాక్ వాళ్ళు వాళ్ళ ఇంటి కాపురం కూలుతాన్నా కూడా పైరింజన్ వచ్చినా కూడా పక్కోళ్ళని చూడరు.
అంతే అది అయిపోవాలి అద ఫస్ట్ ఆట గెల్వాలి అంతే
హుమ్ మరి ఎండాకాలంలో ఎండలు
ఎండా కాలంలో
నేనంటే ఏముంటుదండి. నేన ఎస్పెషల్గా లే ఏమన్నా వర్క్ చేసుకోవడం.
అవునా అంటే చిన్నప్పటి నుంచిళి మీరు ఇట్లాంటివి ఏమి ఫేస్ చేయాలే ఆడుకోలే
నేను అంటే నేను ఇప్పటివరకు ప్రజెంట్ ఇప్పటి వరకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోలే. నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అలవాట్లేదుపొ. ఇగ అంతే నాకు ఒక అంటే వేరేటోళ్ళ ఇంటికి పోవడం అలవాటు లేదు నాకు పోయినా ఉండను కూడా అన్ ఇగ మేమైతే హు మేమైతే ఎండకాలం వస్తే పైస లాట పత్ తలాట క్రికెట్ ఆ మన ఏంటిది గోళీలు ఇక క్రికెట్ అంటే లెక్కలేదు మ మాకైతే క్రికెట్ ఆడితే బెట్ బెట్ ఆడతాం బెట్టు ఎ బెట్ వెట్ ఆ ఇగ వచ్చిన పైసలతో థంసపులు, బిర్యానీ ఫ్రైడ్ రైసులు తినేస్తాం.
మేమైతే డెక్కన్ల ఆడేటోళ్ళం మా అన్న వాళ్ళతోనే ఇట్ల ఎక్కువ
ఆహా అంటే ఇప్పుడు తెలుసు మన థం థంసప్ మూత్ థంసప్ బాయ్ మూతలునూ బీసి స మూతలు అవి దాని దగ్గరికి అత్తగొట్టి చేస్తారు కదా
అవునవును. అవి బిట్లు పెట్టి ఆడుకునేటోళ్ళం మేం. లేదంటే అష్టచమ్మ అంతే లేదంటే పల్లి ఆడేటోళ్ళం ఎక్కువ.
ఆ పల్లి అంటే తెలుసు నాకు కూడా ఆ తిన్నాండి
ఏం కర్రీ
అవు వంకాయ చేసుకున్నాను నేనే చేసినా
అవునా ఏ మీ అమ్మలేదా
మా మమ్మీ గొడవ పెట్టుకుంటున్న నాతోని గత మూడు రోజుల కాంచని లొల్లి పెట్టుకుంటాను హ తిరుగుడు అవుతాంది పెళ్ళిళ్ళ ఫంక్షన్లకు విత్తలు ఖర్చు అవుతుంది దగ్గర దగ్గర ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నుంచి దగ్గ దగ్గర పదివేలు ఖర్చ అయింది నా ఓన్ గ దాని గురించి వెళ్లుళీ ఆ ఆ కచ పేటే బక ఫోన్ కొన్ కదా ఏమైనా ఉనుకోవచ్చు కదా అని అంటుంది కానీక ఇప్పుడు ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు కొంచెం ఎట్లుంటే వేరే కా దింకేసినప్పుడు ఏం తెలియదు దాని వాల్యూ పెడతానే పెడతా అంటాం కానీ తర్వాత తెల్ల తెలు దబ్బ ఆ ఎట్లుంటది ఈ అటలా విీడిబ దానిళ అంటే నాకంటే ఎక్కువ పెట్టీ నోళ్ళు ఉన్నారు హ్మ్ వాళ్ళు నేను పది పెట్టిన కాబటి మా ఫ్రెండ్స్ పదిహేను పెట్టినోళ్ళు ఉన్నారు మా ఫ్రెం ఇంకో ఫ్రెండ్ అయితే ఇరవై పెట్టిండు తను సాఫ్ట్వేర్ అని ఇక మా అబ్బాయిలకి ఎరుక మా కేసుంద్రం హెయిర్ క ఆ పిల్ల ఎరుక మాకు‌ హ్మ్ హ్మ్
ఇంకా ఈసారి పండుగ మంచిగా జరుపుకుంటరా ఉగాది
ఆ జరుకోవాలి కదా మన తెలుగు వాళ్ళ పా కొత్త సంవత్సరం షడ్ రుచులు ఉంటాయి కదా పచ్చడి చేసుకున్నారు మీరు ఎట్లా చేసుకుంటారు హా హా అయ్యో పచ్చడియకపోయిడం నాలుగు అంటే నాలుగు పట్నే ఉంటారు మామీదికాయ ముక్కలు ఒక చింతపండు యాప పువ్వు లైట్గా ఉప్పు ఉప్పు కొన్ని వాటరు కొంతమంది వేసుకునేటోళ్ళు ఏంది కొంచెం లైట్గా కారం కూడా వేసుకుంటారు అనుకో షడ్ రుచులు కలవడం కోసం
అన్ని అన్ని అప్పలుగానీ మీరు అసలు ఆ తీపి అనేది చెప్పలేదే ఎందుకు మీ మీ లైఫ్ లో అట్లాంటివే జరుగుతలేవా ఏంది
నా లైఫ్లో చేదు అనే ఉన్నది ఇప్పటివరకు చేదు అనుభవాలు ఎక్కువన్నాయి
అందుకే అన్నీ అవే చెప్తున్నారే
హ
కానీ అన్ని కలగలుపు ఉంటున్నాయి కదా లైఫు
అంటే ఎన్ని లైఫ్ అడ్జస్ట్ కావోదిగా కదా ఆపోజిట్ వాళ్ళు కూడా ఉంటేనే అడ్జస్ట్ అవుతుంది ఏదైనా అంటే నా లైఫ్ లోకి ట్వవల్ అన్నీ చేదు అనుభావాలే
కనీ అ మీరు అనుభవించింది కాదు కదా మీరు అనుభవించాల అనుకున్నది కదా మీరు టేస్టీ చేయాలి
అంతే అది ఫస్ట్ అనుభవస్తుంది కానీ అది అంటే ఇప్పుడూ అనుభవించే పక్క ఉన్న జీవితం అనుభవించి చెప్తమ్ మనకు అనుభవించినప్పుడు అది కూడ మనకు ఒక ఫస్ట్ అంటే మనం ఒక పుట్టగానే నడవలేము కదా పా పాక్కుంటూ పాక్కుంటూ నడుస్తాం కాబట్టి సేమ్ మన లైఫ్ కూడా కంట కది
అంతె కానీ అన్ని కలిపి తినాలి అన్ని కలి కలిపి అనుభవించాలి ఏదైనా కానీ
ఆ అది ఇప్పుడంటే మనకు రాత అంటే మనకు డెడ్ లైన్ ఒకటి ఉంటాది ఆ డెడ్ లైన్ వచ్చినప్పుడే అది మన పెళ్ళి ఆ దేవుడన్న దేవుడప్పుడె దేవుడు అంటరు నీకు మూడింద్ర బాబు ఇగో
అంటే పెళ్లి తర్వాత చు అంటే ఇష్టం అయ్యే ఆ తీపి జ్ఞాపకాలు ఏమున్నాయో అక్కడితో నా ఆగిపోతాయ అని నమ్మి మీ ఉద్దేశం
నీ లైఫ్ కు ఇదేన మార్గం అంటాడు
అయ్యో మీగచ్ చె భార్య కూడా అట్లనే అనుకుంటదేమో అప్పుడు పరిస్థితి ఏంటి కలిసి ఉండాలంటే అన్ని అనుభవించాలె కాబట్టి ఇద్దరికి ఒకటే ఒకటే ఆలోచన ఉండాలి అన్ని కలిపి అనుభవించాలని మీరు ఒకటే ఒక చేదు
ఉమ్ చెప్పేదింటావ నాకు వచ్చే భార్య నాకు వచ్చేదానికయితే దానికి అన్ని బ్యాడ్ లెక్క అయతది మరి ఫస్ట్ చెప్తున్న దరిగి ద దానికి మూహం దరిద్రమే ఇంక నన్ను చేసుకునే దానికైతే అంతే ఇక నాక్ కొంచం బల్పు ఎక్కువ ఉంటది కాబట్టి
అయ్యయ్యో ఇట్ల అయితే ఎట్లండి అన్ని అనుభవించాలె అన్ని అనుభవించేలాగ చేసుకోవాలె వచ్చెవా
స
ఎట్లాంటి ఆలోచన ఉండాలంటే వచ్చే ఆమెకు కూడా నేను మంచి లైఫ్ ఇయ్యాలె అనే అనే ఆలోచన మీకుండాలి వచ్చే ఆయన కూడా నేను మంచి మంచి ల్పెఫ్ ఇయ్యాలె అని ఆమెకు ఉండాలి అట్ల ఉంటునె కదా
అలాంటి అమ్మాయిరా ఒక్క నిమిషం అలాంటి అమ్మాయి అమ్మాయి రావాలంటే మిడిల్ క్లాస్ లో పుట్టి అయి ఉండాలి ఆమెకు అన్ని తెలిసే ఉండాలి అంటే అంటే వాల్యూ అంటే మన డబ్బు ఉంటే ఎలా ఉంటంది డబ్బు లేకుంటే ఎలా ఉంటది అన్నీ తెల్సుండాలే ఆమెకంటూ కష్టం తెల్సుండాలి కదా ఆ ఇప్పుడు ఆమెకు ఏం పని జెప్పకుండా ఎవ ఒక్క నిమిషం ఆ గది మరి అట్లాంటమ్మాయి అన్ని అన్ని అన్నిట్లలో బ్రోకెన్ అయ్యూన్న అమ్మాయి అయితే లైఫ్ లో ఫే ఫేస్ చేసి వచ్చిందయితనే మనతో లైఫ్ లో ఫేస్ చేయగలుగుతది. లేకుంటస్సలు చేయది, కొంతమంది డా డాలిటిల్ ప్రిన్స్ ఉంటరు కదా
ఆ ఎంత డాడ్ లిటిల్ ఎంత డాడ్ లిటిల్ ప్రిన్సెస్లయినా గూడ వాళ్ళ కష్టాన్ని అనుభవించితేనే వాళ్ళు వచ్చే వచ్చే భర్తతోను కూడా ఎంత కష్టమైనా అన్ అనుభవించేలాగుంటరు.
ఆన్ తె ఇప్పుడు ఉన్నా ఇప్పుడున్న అర్థమైంది గని ఇప్పుడున్న జనరేషన్ లో డాలిటరీ ప్రిన్స్ అనేది పెళ్ళైనంక కూడ పోతున్నరు మరి అట్లా పెళ్ళైనంక గూడ పోతున్నరు మరి అట్ల అదేం చెప్తవ్ మరి నువు?
ఆహా అందరు అట్లుండరు కదా, కొంతమంది అర్థం చేసుకొని సర్దుకుపోయేటోళ్ళు గూడుంటరు.
ఎట్లుంటరు అంటే ఎలా ఇప్పుడు మన అమ్మ నాన్న సంపాదించినయి, లెక్క లేకుండా విచ్చల విడి ఖర్చు పెట్టేటోళ్ళు ఉంటరు చూ స్నవా
అవునవును
వాళ్ళకు కష్టం విలువ తెలివదు గదా కష్టం విలువ తేల్వది ఏమైనైతే మా నాన్న చూసుకుంటరు, ఏమనైతే మా మమ్మీ ఇస్తది, ఏమైనా అదే ఫేస్ తోని అదే ధైర్యం తొని పోతదిగని తను తన కాళ్ల మీద నిలబడితే తెలుస్తుందన్నట్టు.
అవునవును
ఇయన్నీ వేస్ట్ అండి ఇవన్నీ
ఆలోచించి మైండ్ ను కరాబ్ చేసుకునుడు అంటరా?
కరా అంటే కరాబ్ చేసుకునుడని ఏం లేదు మనం మ మైండ్ లో ఒకటి ఉం అది మన హార్ట్ లో ఒకటి ఉండలి మైండ్ లో ఒకటి ఉండలి ఏదన్న దా ఒకటే మూమెంట్ మీద రన్ అవ్వాలి. ఒకటి పోవా ఒకటి చావాలా బతకాలా అనే ఒక ఆప్షన్ ఉండాలి మనకు. పోతా అటు ఒకటి వత్తే ఇటు. హ్మ్
నేన్ కొద్దిసేపు అయింతర్త జేయన?
హా ఒక్ కండి
ఓకే అండి.